ఏం లేదక్క మీరేం చేస్ తున్నారు
మేము కూడా ఏం చేస్తాలేంరా నార్మల్గా ఇప్పుడే ఫ్రెండు పెళ్ళి ఉంది షాపింగ్కి వెళ్దామా అని చుస్ సున్నా
షాపింగ్ వెళ్ళారాక ఏమేం తీసుకున్నరు
ఏం తీసుకోవాలని ఆలోచిస్తున్నారా అంటే ఆ ఆ లెహెంగా తీసుకుందామా శారీ తీసుకుందామా లేకపోతే డ్రెస్ తీసుకుందామా ఏం చేద్దామా అని ఆలోచిస్తున్నా ఏం తీసుకోవాలో ఫస్ట్ క్లారిటీ రావట్లేదు
పెళ్ళికయితే లెహాంగా కరెక్ట్ అక్క
లహ్యంగా కరెక్టే కానీ మరి మన అంత దగ్గర కాదు కదా అలా వేసుకో పోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళలాగ అయిపోతాం కదా మళ్ళీ వాళ్ళు ఏమనుకుంటారో
ఆ అవునక్క అది కూడా కరెక్టే తెలియని వాళ్ళ పెళ్లికి కి దూరం దూర చు చుట్టాల పెళ్లకి అలా ఎసుకున్నా ఎలాగో అనిపిస్తది లే అక్క
అదే మనం ఇంట్లో వాళ్ళ పెళ్ళి కంటే చీరైన కట్టుకోవచ్చు లంగా ఓని అయిన ఏసుకోవచ్చు కానీ ఇది ఫ్రెండ్ పెళ్లి కదా వాళ్ళు ఏమనుకుంటరో అన్న ఫీలింగు అక్కడికి పోతే మనం కంఫర్ట్గా ఉంటాముో ఉండమో అన్న ఫీలింగ్ ఇన్ని ఆలోచించుకొని అందుకే ఏం వే వాళ్ళు అర్ధం కాక ఇంకా వారం రోజులు ఉంది పెళ్లి వారం రోజులు ఏం తీసుకుందామ అని ఆలోచిస్తా ఉన్నా
కొత్తగా లెహంగాట్రై చే అక్క కొ మంచి డిజైన్ లా ఫ్యాషన్ ఉండేటట్టు చూసుకో
లెహెంగా నారా లెహెంగా అంటే బానే ఉంటది కానీ ఒకవేళ మన ఊర్లోళు ఉన్నారనుకో మన కొదిగా కింది పైకి అయింది అనుకో డ్రస్సు అయ్య అమ్మాయి చూడు ఎట్లా తయారవుతుందో ఇంట్లో ఉన్నప్పుడు అట్లాంటుది ఆ ఇంట్లో ఉన్నప్పుడు ఎట్లుండేది ఇప్పుడు చూడు సిటీకి పోయి ఎట్ల అయింది ఆ అక్కడ అట్లా తయారైతుంది ఇట్లా తయారైతుంది వాళ్ళు చేస్తారు కదరా కామెంట్
అవునక్క అది కూడా ఆలోచించాలి మరి ఏ డ్రెస్ వేసుకుంటాం అనుకుంటున్నావుక్క
అదే అనుకుంటున్నారు ఆ డ్రెస్ తీసుకుందామా లేకపోతే ఇంకేమో ఫ్రెండ్ పెళ్ళే కదా ఇంకా ఫ్రెండ్స్ అందరూ చీరైనా లంగవోని అన్న కట్టుకుందామని అనుకుంటున్నారు
నువ్వైతే డ్రెస్స్ ఏది ఏసుకుపోవాక్క
అదే కంఫర్ట్గా ఉంటది అనిపిస్తుందిరా నాకు ఇంకా ఆక్వర్డ్ గా ఫీల్ అవ్వాల్సిన నవసరం ఉండదు
ఇంకో భారత్ అలాంటివి ఉంటాయి మళ్ళీ అందులో డ్యాన్స్ చేసేటప్పుడు డ్రస్ ఏదైనా కింద పన అపో బాదు
ఆ అవును అందుకే ఆలోచిస్తున్నదే అని కానీ నాకు డ్యాన్స్ రాదులేదు అని నేను నేయడానికి
ఓహో అవునా అక్క నేచి కూవచ్చుగాక అప్పుడప్పుడు పనికి వస్తంది నీ పెళ్లికి పనికినికి వస్తా సూలేక్క మెమోరీస్ కోసం ఉండాలిగా
అట్లంటే మా డాడీ ఊర్లలో ఉంటారు కదా వాళ్ళకి ఇష్టం ఉండదు డ్యాన్స్ వేయడం వాళ్ళు అంటే ఏం వాళ్ళు ఇంకా అప్పటి నుంచి ఉన్నారు కదరా వాళ్ళకి ఏం తెలుసు డ్యాన్స్ లన్నా అంటే చిందులు వేస్తారు అవసర మా అబ్బాయిలు చూస్తారు అ దేదని వాళ్ళు అట్లా భయపడేది అట్ల అని వాళ్ళకి ఇష్టం ఉండక నేను కూడా నేర్చుకోలే ఇంకా డ్యాన్సులు
అవునా అక్క
అందుకనే నేను కూడా ఏమి వెయ్యను ఎక్కువ
ఈ మధ్య ఆన్లైన్ షాపింగ్ ఆన్లైన్ షాపింగ్ లో బలే చెత్తగా తయారైతుండక్క మనం ఆర్డర్ పెట్టేది ఒకటి వచ్చేది ఒకటి
అవునా నీకి ఇలా వచ్చిందారేమన్నా
అవును అక్క నేను నిన్న ఒక డ్రెస్ ఆడర్బేటినా అదేమో అస్స అసలు అందులో ఉన్న క్వాలిటీ బయటికి వచ్చే క్వాలిటీ మరి ఎలాగో ఉందక్క అసలు
అయితే మంచిగా రాలేదు
మంచిగా రాలే మళ్ళీ రిటర్న్ పెడదాం అంటే రిటర్న్ ఆప్షన్ కూడా లేదు ఎక్స్చేంజే ఉంది ఏం చెయ్యాలో అర్ధమైత లే అక్క
అన్నిటి మీద రిటర్న్ ఆప్షన్ ఉంటది కదా
ఈ మధ్య ఏంటో ఒక రిటర్న్ ఆప్షన్ లేకుండా పోయింది దానికి ఏమైందో మరి అన్నిటికి ఉంటది నేను చేసిన దానికి లేదు నాకైతే మీరు బాధ అయితుందక్క
ఎందుకు రా నువ్వు చూసుకునేటప్పుడు చెక్ చేసి పెట్టలేదా
మీరు సరిగ్గా చూస్కోలేదక్క
అవునా
మేముప్పుడు హడావుల్లో ఉంటే చూసుకోలే అయినా ఆన్లైన్ లో రిటర్న్ ఆప్షన్ ఉంటది పక్కా అలాలా అందుకోలి కేష్నావు
కానీ నార్మల్గా నేను కూడా చాలా విన్నారా ఇలా మోసం చేసేస్తు మనం పెట్టింది ఒకటైతే వాళ్ళు ఇంకోటి పంపయడం లేకపోతే డ్రెస్ చున్నీ పెట్టేసి పా్యాంట్ పట్ట పోవడం ఇట్లా ఆ చినిపోయిన బట్టలు పెట్టడం
నా డ్రస్ కి క్లాత్ ఎలా వచ్చింద అంటే అది మన పాతది ఉందలే పాత మూడలు ఎప్పుడో అలాంటిది వచ్చింది క్లాత్ ఎలా ఉంది చూత్తె వేసుకోవాలా అనిపిస్తుంది ఎక్స్చేంజ్ పెట్టినా మంద ఎట్టో వస్తాదో చూడాలి మంచి గ రాకపోతే ఆ డ్రస్ ఏం చేయాలో ఏంటో ఏం అర్ధం అయితలేదక్క
అదే అందుకే రా భయం అయితది ఆన్లైన్ లో పెట్టదామంటే అందుకే నేను అందుకే డ్రెస్ పెడదామా వద్దా అని ఆలోచించుకుంటేనే పెట్టలేదు సరేలే ఎందుకైనా మంచిదని వెళ్ళి తీసుకుందామని ఆలోచిస్తున్న ఇంక నువ్వు ఇలా చెప్పినంక నేను ఇంకేం తీసుకుంటా
అవునా అక్క నేను మాగ్జిమం బయట తీసు కోడానికి ప్రయత్నిస్తా కాని ఈసారి ఎందుకో నేను ఆ డ్రస్ చూసినా నాకు చాలా నచ్చింది అందుకే పెట్టినా అ ద లా వస్తుంది అనుకోలే ఇప్పుడు ఆ డ్రెస్సుని చూసి నాకు చాలా బాధయితుంది
అయ్యో ఎప్పుడు పెట్టలేదు గదా ఫస్ట్ టై పెట్టేస్త రివర్స్
అవునక్క ఇంకెప్పుడు ఆన్లైన్ లో డ్రస్సులు తీసుకోనక్క
ఆన్లైన్లో నేను కూడా చాలసార్లు పెట్టిండ్రా ఎప్పుడూ అలా అవ్వలేదు నాకు
నాకైందక్క
అయ్యే ఇది నార్మ వాళ్ళకెంటటే మనం పెట్ పెట్టిన డ్రెస్ కాకుండా వేరేది వచ్చేది ఒకప్పుడు నేను నేను సారీ అ న హాఫ్ సారి పెట్టిన దానికి డ్రెస్ పెట్టేసి పంపించిండు పెట్టింది హాఫ్ సారీ అక్కడ వచ్చిందేమో డ్రెస్
హాఫ్ సారి బదులు డ్రెస్ ఎట్ల ఇస్తారక్క మరీ అర్ధం కాకుండా ఎట్టా తయారై మరేంటి
అప్పుడప్పుడు అట్లనే అయిపోతాయిార ఆన్లైన్ షాపింగ్ వల్ల ఇంకేం చేయలేము మనం ఇంకా మనం అది పంపించి ఫోటో తీసి పంపించి ఇట్లా అయ్యింది మా మేము పెట్టింది హాఫ్ సారీ మీ పంపించిన డ్రెస్ అని పెట్టి ఇంకాది చేసేసరికి ఇంకా లాస్ట్ వాడు రిటర్న్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసిండు అది తీసుకు పోయినామని నాకేసిండు లేకపోతే నేను కూడా మోసపోయేదాన్ని రా
ఇప్పుడు ఆన్లైన్ షాపింగ్ ని నమ్మాలా నమ్మద్దా ఏం అర్ధం కాటలేదక్క
కొన్ని కొన్నిసార్లు మంచిగా వస్తాయి ఇంకా అదొక్కసారి అట్లా అయిపోయిందా మళ్ళీ నేను ఇంకా మిగతావి కూడా పెడతా కానీ అందులో మంచిగా వస్తాయి డ్రెస్సెస్ ఇంకా ఏం చేస్తాం ఒక్కొక్క ప్లాట్ఫామ్లో ఒక్కొక్క తీరుగు ఉంటాయిరా
ఆ ఏమో అక్క
ఏది మంచి
మనము ఫస్ట్ డ్రెస్ తీసుకునే ముందు రేటింగ్ చూడాల్సి దీదీ మేము రేటింగ్ కూడా చూస్త పెట్టేటప్పు
ఆ మీరు ఆ డ్రైస్ చూసిన ఆనందంలో ఉండిపోయారు కావచ్చు ఏది బాగుందో
అదీ మంచిగు ఉండే అలాగే వస్తుంది అనుకున్న ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ టిష్యూ ఫ్యాబ్రిక్ ఉండే అందులో ఆ ఫ్యాబ్రిక్ కాకుండా వేరే ే ఫ్యాబ్రిక్ వచ్చింది ఏదో పాత మోడల్
అయ్యో మీ న మీ ఆశలన్నీ నిరాశలు చేసినాయారా
అవునక్క నేను అసలు అంత బడ్జెట్ ఆన్లైన్ లో పెట్టాను నేను బడ్జెట్ పెట్ నా దాని ఆ బడ్జెట్ కి తగ్గిన డ్రెస్ రాలేదక్క
అవుడ్ర ఇట్లా పెట్టి రాకపోతే అప్పుడు మస్తు బాధ అనిపిస్తుంది ఇప్పుడు మళ్ళా నీకు రిటర్న్ కూడా లేద నా రిటర్న్ అన్న వచ్చయి అది కూడా లేరుద పెట్టక పెట్ట పెట్టినాను మళ్ళా
అవును ఆ డ్రెస్ ని ఏం చెయాలి కింద కట్ చేసి పైపింగ్ చేయించాలా లేదా ఎవరికైనా ఇచ్చేయల ఏం అర్థం కావట్ లేదు అక్క చెల్లికిద్దాంమంటే ఆమెక్ కాస్తయి ఆమె కొంచెం దొడ్డుగా ఉంటది అది సట్ట సెట్టే కాదస్లా
అరే మరి అటు కాకుండ ఇటు కాకుండా అయిపోయిటటుంది కదరా
అవునక్క
అ అటు ఇప్పుడు చేయించలేవో లేదో మీ చెల్లికన్నా అక్కనిద్దామంటేనేమ అది అదే ఇలేకపోతున్నావు
మనీ వేస్ట్ అయిందక్క
అది ఎక్స్చేంజ్ పెట్టినావు కదా వచ్చే క్వాలిటీ మంచిగా వస్తది కావచ్చు అచ్చ
ఏమో అక్క రాకపోతే ఏంటో నా పరిస్థితి ఏమ అర్థం అట్లేదు
ఏం కాదు నార్మల్గా అక్కడ మెన్షన్ చేయరా హెల్ప్ అని ఉంటది అక్కడ హెల్ప్ లోకి ఎల్లి ఎలా మేం పెట్ నము మాకు ఇలా వచ్చింది మాకు ఇది నచ్చలేదు మా మనీ మాకు రిటర్న్ వసేయండి అని వాళ్ళకు పెట్టు లేకపోతే కంప్లైంట్ అన్న యు అప్పుడు బాగుంటది
ఆ అక్క క్లాత్ మంచిగా ఉంటే బాగుండే వాళ్ళు క్లాత్ కూడా మెన్షన్ చేయలే అందులో మేము అలాగే వస్తదేమో అని పెట్టినాం
ఆ మనం చూసుకోలేదు అని తప్పు చేసేసాం కదా ఇంకా అప్పుడు ఇప్పుడు ఇంకా దాన్ని కరెక్ట్ చేసు కొడం బెట్టరు
అవునక్కా
చేసే ఏం కాదు ఒకసారి చూడు ఆ మీకు ఇట్లా మళ్ళీ సెకండ్ టైం కూడా అలానే ఫ్యాబ్రిక్ వచ్చింది అనుకో అప్పుడ ఏమి అంటే హెల్ప్ లో ఉ దేంట్లో అయినా హెల్ప్ ఉంటది హల్ప్ లోకి వెళ్లి వాళ్ళకి ఇట్లా మెసేజ్ చెయ్య లేదంటే కస్టమర్ కేర్ నెంబర్ ఇస్తారు కస్టమర్ నెంబర్కి ఆ కాల్ చేసి వాళ్ళకి ఇలా మేము పెట్టింది ఒకటి మాకు వచ్చింది ఒకటి అసలు ఏం మంచి లేదు ఫ్యాబ్రిక్ అది ఇంకా మేము పెట్టిన సైజు కూడా రావట్లేదు నాకు మాకు నచ్చతలేదు తీసేసుకోండి మీది మీరు మాకు వద్దు అని అలా కొద్దిసేపు వాళ్ళ మెసేజ్ పెట్టేసేయి పెట్టేశినంక ఆ వాళ్ళు ఇచ్చే రిప్లైని బట్టి ఇంక అప్పుడు చూడు మోస్ట్లీ వాళ్ళ రిప్లై ఇస్తారు మనకెమ్మటే
విస్తార అక్క నమ్మొచ్చా
ఆ నమ్మొచ్చు రా అంటే నేనైతే రెండు మూడుసార్లు నాకు అయిందని చెప్పి నా కదా అప్పుడు నేను ఇలానే చేసినా వాళ్ళ నా నేని పెట్ సపోర్ట్ చేసారు అన్నకనే ఒక ట్రై చేయను
నాకైతే ఆన్లైన్ షాపింగ్ నమ్మబుద్ధి అయితలే అక్క
అయ్యా ఒకసారిన్నావు మూసపోతే అలా నే అనిపిస్తుది రా
అవునక్క
ఇంకోసారి ట్రై చేసి చూడు అంటే ఇప్పుడు అంత అర్జెంట్ ఏం లే వెళ్లే గాని నార్మల్ గా ఇప్పుడు ఎలాగో పోయినావు కానీ ఇప్పుడు ఆ దాన్ననా రిటర్న్గా మంచిది తెచ్చేటట్టు చూడు
సరే సరే అక్క చూస్తా ఒకసారి నువ్వు చెప్పినట్టే హది ఇంట్లో పోయి చూస్తాను
ఆ సరే రా మరి
సరే అక్క బాయ్ అక్క